ఆ చెప్పు దిగి ఉరికెత్తినవు పి జీ కి
ఆ అట్లే లీవ్ హెయిర్ ఎసుకొని వచ్చేసినాను మళ్ళ కాలేజ్ వెళ్ళినంక తస్లిమో వేసుకుంటారు లేకంటే నేను భూకెళ్ళ నేనే ఎస్ కుంటాం లే అనేసి
మ్మ్
ఇంగా లక్ష్మీ వాళ్ళ పి జీ కాడ పోతాన్నాను గొరబొచ్చోడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్ ముగ్గురు వస్తన్నారు
మ్మ్
ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయినానా మళ్ళీ గబా గబా రెడీ అయి క్లాస్కి వచ్చి చూసినా తిరిగుచుస్తే ఎంతా తెలుసా టైము నైన్ ఫార్టీ అయిపోయింది
మ్మ్
వాళ్ళు అప్పుడు నైన్ థర్టీకి బయలుదేరినారు ఈడ నేను నైన్ ఫార్టీకి మళ్ళీ ఇక్కడ బయలుదేరి క్లాస్కి వెళ్ళే కొందుకి నైన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయ్యింది లే
వాళ్ళు ఇంగ రాలేదా
లేదు ఉన్నారు క్లాస్ లో ఆడనే చూసుకోండరు నవ్వుతండరు నన్ను చూసి కాదులే అనుకుని నేను గమ్మున కూర్చునేసిన మళ్ళ
సరిపోయింది మా
నన్ను చూసి యాడ కాదు లే బా
మ్మ్ యాక్చువల్గా షూకర్ మెసేజ్ చేసిండమ్మ ఏమని ఆ నేను కాలేజ్ పోతున్నా బాయ్ అని నాకెందుకు చెప్తున్నావ్ అన్నా
మ్మ్
ఇంకా దాని తర్వాత గొడవ స్టార్ట్ అయ్యింది ఇంగ నేను అమ్ కాలేజ్ పోతున్నామ్మా అండి సరే బాయ్ నాకెందుకు చెప్తున్నావు అన్నా
మ్మ్ నువ్వు పోతే నేను రావాల అని అడగల్ల అప్పుడు మళ్ళ
ఇంగా అడానుండి ఎతుకున్నా నేను అప్పుడు బ్లాక్ చేయడం స్టార్ట్ చేసాను సోషల్ మీడియాలో అన్ని అకౌంట్స్ బ్లా
ఆ సిగ్గు లేకుండామళ్ళీ వాడే ఎప్పుడ మెసేజ్ చేసాడు
చేయడు ఇప్పుడు అయితే ఈరోజు నేనే మా నా బుద్ధి తక్కువే చేయ మళ్ళా బ్లాక్ చేస్తా అంటే నాకు మీ దగ్గర బ్లాక్ చేపట్టుకోవడం చాల సరదగా ఉంది నవ్వుతు ఎన్నో మా పిచ్చిపిల్లల చేస్తున్న నేను
వాడు అట్లానే చేస్తున్నాడు లే
హు ఎంత చిల్లరగా చేస్తున్నాను కదా ఇద్దరం అట్నే ఉన్నాం గదా
అవును
హు కానీ నేను మరి ఇంత ఇంత ఇట్లా చేయలేదు మా ఎప్పుడు అన్నిట్లో
చూడు అమ్మాయిల హట్ట్ అయితేనే ఇన్నిట్లో చేయరు అబ్బాయి హట్ అయితే అన్నింటిలో చేసేస్తారు
ఆ యాక్చువల్గ అమ్మాయి కూడ చేస్తారు మనం చేయమంతే మనం చేయమందే
ఎప్పుడు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేసుకుంటారు
అవును మనం తక్కువ ఉన్నాం
హు
అ
వాడు ఎన్నిసార్లు కనిపిస్తాడు తెలుస
అవునా
హు
వాణి మొహం నీకు ఇంకా గుర్తుందా
ఆ నీకు గుర్తులేద
ఈడే ఉంటాడు కాబట్టి రోజు అంటే కనిపించినప్పుడు అంత చూస్తాంట ఈడోడు అని కొంచసేపు స్ట్రక్ అయిత ఆ వాడు కదా అని మళ్ళ గుర్తొస్తది
మా నాకు ఆ లెటర్ రాసను వాడు బి సెక్షన్ లో కార్తీక్ అని నా ఫుల్ డౌట్మా రోజు నుండి అదే
బి సెక్షన్లో కార్తిక్ అంటే ఎవరు ఎట్లుంటాడు
ఎట్లుంటాడు నువ్వు రాలేదు కద ఆడికి ఏమో మనల్ని ఎప్పుడైన చూపిస్తాలే కాలేజ్కి వచ్చిన
ఉ
వాడే అని నా ఫుల్ డౌట్
ఉహు
ఫుల్లు కాన్ఫిడెన్స్ మా ఫ్రెండ్స్ ఇల్లా కానీ చెప్తే బాగోదేమో అని చెప్పలే అది చాందినికి కూడా తెలిసని నా ఫీలింగ్ మా చాలామందికి దాచింది
చాంది మన దరగ్గ ఎందుకు దాస్తాది చెప్పు దాస్తే హర్షిత దగ్గర దాస్తదేమో
అది హర్షతో చెప్పింది కదా మన దగ్గర దస్తాంది
అట్ల ఎట్లా
ఏమో నాకు తెలిసి
అదే ఆ ప్లేస్లో నేనుఉండిటనే సిగ్లేకుడా వచ్చి చెప్పేసింటే వాడే అది చెప్పొద్దని చెప్ప ప్పిది కూడా అని చెప్పింట లే లేమెమో అని ఉంటదేమో ఏమోలే నాకు తెలీదు
మాకు తెలియదు అయితే బయట ఎడకు పోలే తిరగడానికి
ఇంటికి పోవాలి నేను విజిపోయినా బట్టలు వేసిన ఇంకావన్న తీసుకొచ్చి ఎత్తి పెట్టి అంటే ఈ టైంకి తెలుసు కదా రష్ ఎట్లుంటారో
అవును
ఉ ఇగవన్ని తెచ్చి ఎత్తి పెట్టే లోపల రష్ తగ్గుతుంది ఆ
పోయినయా అంతా ఇంట్లో
ఏని ఇంట్లో లేదు అమ్మ పెద్దమ్మ వాళ్ళ దగ్గరుంది
ఉహు
బారి ఈరోజు ఒకన్న మా ఇంట్లో ఒక అన్న వాల్ళ పెళ్లి అయిపోయి రిసెప్షన్లే అంటే డిన్నర్ లాగా
ఓకే స్వీట్స్ పడతానా
కాదు ఇప్పుడు ఎయిత్ క్లాస్లో వాళ్ళ అక్క పెళ్ళిలో చూసినాను ఒక అన్నని సేమ్ అతరు అలా ఉంటాడు
అత్తర్వమా ఎవరు
నా తమిళ్ హీరో
ఉ ఓకే
ఆయని చూసి అప్పుడే షాక్ అయినా ఏమి ఇయనా టూ పాయింట్ ఓ లా ఉన్నాడు అనేసి
ఉ
ఆవిడ చూసి చూసి అప్పుడు ఒక ఏదో అయ్యన్నా బాగున్నాడని చూస్తా ఉన్నా పెళ్ళిలో
ఉ
ఓ అదయిన వన్ టూ ఇయర్స్ కో పెళ్ళి అయిపోయింది ఆయన్న కి
సరిపోయింది ఉ
ఇంగ ఈ అన్ అంటే అక్క కదా ఈ అక్క వాళ్ళ తమ్ముడు కాబట్టి ఈ అన్న పెళ్ళికి కూడా ఆ అన్న వస్తడు
ఉ
ఇప్పుడు ఎట్లుంటాడో చూడాలా పోయింటే బాగుండు అని ఫీల్ అయితున్న
ఓ ఇప్పుడు పోతున్నావ్ కదా
పోలేదు మా ఇంట్లో వాళ్ళు పోయింటే వాళ్ళతో పోయింటా.
ఓకే
పెళ్లి అయిపోయింది డిన్నర్ ఇది ఇప్పుడు డిన్నర్ గుడా ఈ రోజు అయిపోబోతుంది ఇంగ
ఆ
అయినా వచ్చిన నేన్ యాడ చూసిడాన్ లే అంటే వాళ్ళ పిల్లలు నేసుకోని వచ్చింటాడేమో
హ్హ్హ్
వాళ్ళ వైఫ్ చాలా బావునింది అప్పుడు చూసిన్న
ఆ
మాఅత్త వాళ్ళు ఎవరో యేళ్ళింటే
ఆ
ఆహా ఆ స్టేటస్ పెట్టిన్నారు కంగ్రాచ్యులేషన్స్ అని
ఓకే
అట్ల చూసిన
ఆ
అయన తిరుపతికి వెళ్ళాల తిరుపతి కదు తిరుమల కేళ్ళాలని ఉంది మొన్న దగ్గరికి యేళ్లి పోలేదు దర్శనానికి పోల అట్లీస్ట్ గుడి దగ్గర పోయి టెంకాయ కూడా కొట్టుకుని రాలె
హ్
మా అమ్మ నాకు ఇంకా ఫోన్ చేస్తుందేమో ఏం పాప ఇంకా బయలుదేరలేదా అని చెప్తా ఆరున్నరకి బయలుదేరతానమా అని
ఉ యాక్చువల్గా అంటే కొంచెం ఆ ఇడంతా ఇట్లాంటుంది అని చెప్పి తెలిసినై ఏజ్ లో యేళ్ళింది ఫస్ట్ మీతోనే తిరుమలకి
ఉ
ఈరోజంతా మనకు నచ్చుతదమ్మా ఈడ ఆ ఇంగో ఏ ఏమంటారు అబ్బ బాలాజీ అంటార వినాయకుడిని ఆహ సారి మనా కొండని
ఆ
బాలాజీ బాలాజీ మేము చూడాలనుకుంటున్నాం అంటున్నాను.
ఆహా అంటే వాళ్ళ కి దూరం కదా అదొక అదొక బెస్ట్ ఇండియాలోనే బెస్ట్ టెంపుల్. అని పేరు కద దానికి
ఆ
ఆ
తిరుపతి కొచ్చినపుడు మీ కాల్ చేస్తాము అవైలబుల్గా ఉంటారా అన్నాను మా దాడు తిరుపతికి ఆ పక్క అనుకుంటున్నా. హ సరే సరే అని చెప్పిన పైకి
ఆ అయన తిరుపతికి వస్తే అసలు నువ్వు ఒకదానివి అని గుర్తుంటారా వాళ్ళకి
మ్ కొంచెం మంచిగా నే కలిసిపోయినాము లేమ్మ మనం కొంచం మాట్లాడేస్తంది చూడు కొంచెం ఎక్కువే కాబట్టి ఓకే కలుస్తున్నాను
అంటే వాళ్ళు ఆంటీసా, లేక అక్కలా?
ఇప్పుడు మ్యారేజ్ మనకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెద్దవాళ్ళు అంతే ఊమ్ ఒకన్నదైతే సూపర్ లవ్ స్టోరీ లవ్ స్టోరీలు మెయింటైన్ చేసినట్టున్నాడమా మంచి మంచిగా
ఊమ్
వచ్చి అడుగుతనవా ఇంకా ఈడ అంటే మేము ఐదు మంది కూర్చొని ఉంటాం కదా
ఊమ్
మీకెవరికి లవ్ స్టోరీ లేదా అని అడుగుతాడు వచ్చి
ఆ
అందరు చెప్తా ఉంటారు లేరు లేరని మన సింగిల్ సింగిలిగా వీళ్ళు వీళ్ళు అంటే ఊ పవన్ బ్రోకి వచ్చేసరికి అ సంతోష్ ఊరికే వుండకుండా ప్లే బయ్ సార్ అన్నాడు
ఉ
ఎందుకు అట్లా అంటున్నారు వాళ్ళంతా నిన్ని అంటే ఆ పిజి లో ఒక అమ్మయ్ మాట్లాడినార అని చెప్పి చెప్పినాడు యాక్చువల్ గా ఆ పిల్లె వచ్చి పవన్ బ్రొ తో మాట్లాడింది
ఆహా ఎక్కడ అక్కడా
ఊ అవును
ఊ
ఆ పిల్ల ఏజ్ పదిహెడు పిల్ల బచ్చా కానీ చూనీకి షార్ట్ వేసుకుండిద్ది ట్యాంట్ప్ వేసుక ఉండద్ది ఇద్దరు ఉదు ఉండదివా
కాదు పవన్ బ్రో వాళ్ళ పిజీలో ఉందా ఆ పాప
ఆ చెప్పినా కదా కో కో పీజి కోలీవింగ్ పీజి అని
ఊ తెలుగ లేక ఇగ నార్త్ సైడ్ పాపెనా
ఆ పిల్ల ఆ నార్త్ సైడె నార్త్ సైడె తెలుగు కాదు
ఊ
హలో
మన పవన్ బ్రో ఫేస్ వాల్యూ అట్లాంటిదిలే
హ్మ్ హ్మ్ హ్మ్
ఇన్నోసెంట్ గా
ఊ
కొంచెం మంచోడి లాగా అట్ట కనిపిస్తాడు
ఊ
అవును రోహిత్ ఎందుకు పోలేదు
అదేమా నా డౌట్ కూడా
పవన్ ని అడుగు ఎప్పుడైనా మొన్న కనిపిచినాడు వాళ్ళ గ్యాంగ్ గ్యాంగ్ ఇడ మొత్తం తిరిగినారు గుంపు గుంపుగా
ఊ
వీ నేనో చూసిన అప్పుడే రోహిత్ ని మర్చిపోయి వీడెవడు ఎక్కడనో చూసినానె ఓ ఓ రోహిత్ కదా రోహిత్ పవన్ ఎందుకు లేడు అని కొంచెం అట్లా ఇద్దరు ఒక్కటే చోట పోతారు ఒగటే చోట వస్తారు గదా అని మొన్న ఆలోచించ్న వీడెందుకు పోలేదు అని
ఆ నాకన్పించింది కాన్ మనం అడగం గదా
ఆ ఇంకేంది భర్ మీరు మాట్లాడిండేది అక్కడ
ఊ వాళ్ళూ వాళ్ళ్ నలుగురు ఒగే సెక్షన్ గదమ్మా వాళ్ళ్ సెక్షన్సు విళ్ళంత మాట్లాడుకుంట్రు చూపిస్తారు ఉ వీ ఈ సెక్షన్ లో ఈ పిల్లకి డ్రైవ్ జేస్నాడన్ జొ మాట్లాడుకుంటాండ్ ఆ పిల్ల ఎవరో గుడ దెలీదు ఆ పిల్ల ఎవరు అని అడిగితే బేక్ళ్ ఏ బ్రేక్కి వొయినాంకా పోటో జూపిస్త అంటరు ఆ ఫోటో జూపిస్తరు ఆ చుట్టుపక్ ట్టు ఉన్న వాళ్ళందర్ది నేన్ చొప్తా ఈ పిల్ నాక్ దెల్సు నే లంచ్ బ్రేక్ లో మాట్లాడుతా అంటే ఇంతమంద్ దెల్సా అన్నడు ఆ తెల్సు అన్నా మళ్ళా ఆపిల్ల్ టాపికే ఎబ్బుడేన్ దెచ్చినానునుకో ఆపిల్ల పేర్ జేప్తారు ఎవరీ పిల్లా అంటే నాక్ తెలిసినన్ చెప్పినావ్ గదా ఆ పిల్లే అన్నడు అంటరు ఆ మనక్ తెల్సు అన్ చొప్పి చొప్పినోళ్ళు ఫేసు ఆ ఇంగ పేరు రెండు స వీళ్ళది వీడ్ దీన్కి మ్యాచ్ అవుతుందని నాగ్ దెలీదు గదా
ఉహు
తెలుసు అంతే ఈ ఫేసు దీ పేరే అన్ దెలీదు గదా ఇంగ మళ్ళా దెలీదంట నీక్ చెప్పి వేస్ట్లే అన్ జొప్పి వాళ్ళ్ పాటుకు
నీకా నీకామాత్రం మనుషుల్ని గుర్తు వెట్టుకోలేవా అనేస్ వాళ్ళకి తెలీదు గదా
ఆవును
మా సెక్షన్ లో ఎవర్ని చూల్లేదంట్న
ఆ మీ సెక్షన్ను మా మా సెక్షన్నే మేమ్ చూల్లేదనుకోకుండా
హూ
మా షెక్షణ్ లో వున్నొళ్ళు పేర్ల్ జొప్పన్ని అంటే ఆక్షియ పేర్ జొప్పినారు ఇంగా చరితానా అహహా చరితా ఫేర్ జొప్పినారు
ఉహు
చరిత ఫేమస్ ఏమో
ఆ పాపా అదేంటి ఎస్ఐహెచ్ కి అంతా రిజిస్ట్రేషన్ను నెక్స్టు మీర్ రావాలంతా ఆపాపే కదా దెగ్గురున్నిండేది
ఊహు నన్ని మాత్రం చూస్నారంటా మా వాళ్ళ్ కాలేజ్ల్లో అంటే జండ్రల్ టాపిక్స్